అ
హలో ఎంచేస్తున్నావు
ఏం చేయయాలో బయటికి పోయేసి వచ్చను ఇప్పుడు
ఎక్కడికి వెళ్లవు అదే అక్కడికెళ్ళా
ఆ బజ్జీ తీసుకోడానికి వెళ్ళ
మా నాకు
ఇందిరా
నాకు ఇవ్వు రేపు
ఇ ఎప్పుడు చెడుపోతదేమో
అయ్యో అవును కదా
తి ఏమి తినలేదు ఆఫటర్నూన్ వన్నం తినిన
హ
హె
ఆఫ్టర్నూన్ అన్నం తిన్నా అంతే ఆ
ఏం బెట్టరు ఆఫ్టర్నూన్
ఏం పెట్టారు అంటే ఎమ్ కూర అది గోంగూర పచ్చడి సొరకాయ
బాగున్నదా
పర్లేదు ఓకే ఓకే
ఓకే కే
సాంబార్
క రిసీవ్ వా నాన్ వెజ్ పెడుతున్నారా
మంతంత్లీ వన్స్
ఈ మంత్ లో పెటర్ సార్
ఇంకా పెట్టలేదు ఎప్పుడు పెడతారో మరా
కరెంట్ లేదు మాకు మీకుందా మాకు కరెంట్ ఉందా మాకు లేదే
మాకు లేదు ఎందుకని
అటు పక్క ఏమైనా పోయిందేమో
ఏమో మరి ఊరికే వస్తా పోతా ఉంది
బాగుంది మీ పక్కే ఉంది
అయితే చఛార్జింగ్ కూడా లేదు కరెంట్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది
సరిపోదా
ఇప్పుడే వచ్చింది కరెంటట్
హ
రూమ్ లో ఒక్కదాన్న ఉన్నా
వాళ్ళంతా యట్టి పోయినారు
రూమ్ షిఫ్ట్ అయిపోయిన్నారు కదా అక్కడ ఉండరు
ఏం చేస్తున్నా వాడునువు టైం చేస్తు ను
అదే నువ్వు ఒకటి ఏం చేస్తాన్నా
చన్నా
ఈడ అందరితో ఉండుమే నువ్ నిహరిక మాట్లాడుకోట్లేదా అమ్నయి నిహరిక మేము మాట్లాడుకోవట్లేదా ఆ సరే
ఎవరు మెన్షన్ చేయడం లేదు నేమ్స్ నువ్వెందుకు మెన్షన్ చేస్తున్నావు
సరదు మర్చ ఉమ్
ఎన్నో కాల్ ఇది
నీకు కూడా తెచ్చింది. హ ఎంది
ఎన్నో కాల్ ఇది
ఆ వాడు వాడంత వాడంతటి వాడొచ్చి మాట్లాడ నేనుగరే తారు మాట్లాడిన వాని కి భయపడి ఏమైంది అంగట్ల
ఆ
అవును మీరు అంతా ఏం చేస్తున్నారు
ఇడ ఖాళీ గానే కూర్చొని ఉన్నాం
ఎవన్న ఆడ్కో వచ్చకదా అందరూ ఒక దగ్గరన్న ఉన్నారు
ఏం ఆడుకోవాలి
ఏదో ఒకటి షోను
లే ఎవరు బిజీ వాళ్ళు బట్టలు ఉతుకునే వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. ఫోన్స్ మా అందరూ ఫోన్స్ లో బిజీ ఉన్నారు
ఉమ్
ఫోన్స్ మాట్లాడటంలో బిజీ ఉన్నాడు నేను ఇందాకలే రిజిస్టర్ అయింది ఫైవ్ డేస్కి వస్తుందంట టాస్క్
హ
నాకు ఇది ఇద్దరు ఇది రెండో వాళ్ళు చేసారు ఫోన్ ఎంతమందింత నేను ఎంత సేపు మాట్లాడేదా సోది
హు హు
సోది ఎంత సేపు పు మాట్లాడేది
ఉ ఫైవ్ మినిట్స్ అనే పెట్టేది ఉంటే సరిపోయేది
మరి పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ అయితే ఇదిగో ఈ పాటకి అయిపోయింది మనది. టెన్ సెకండ్స్ ఉంది ఇంకా పది నిమిషాలు పెట్టా
ఫోర్ ఫై
నాకు టాస్క్ వచ్చినప్పుడు మళ్ళీ నేను సోది మాట్లాడొద్దా అందరూ అడుగుతున్నారు నీ ఆప్ ఉందా నీ ఆప్ ఉందా ఫోన్ చేస్తా
అ అందు ఆ వేరే పాపకు ఉందా మీ ఫ్రెండ్ కి ఇంగో పాపకి
నేను ఆ పొడుగు పాప ఇప్పుడే చేసుకుంది ఆ కానీ వేరే వాళ్ళతో కాల్ మ లాతంది
అడగల ఫస్ట్ వేసినవు తర్వాత అప్పుడు అడిగినవు పాప ఆ కోట్టి ప
ఇంకా ఐదు నిమిషాలు ఉంది.
ఆ ఏదోటి చెప్పు
బిజీ ఉన్న ఒట్టు బాగా
హహ
దీంట్లో స్పీకర్ ఆప్షన్ కూడా లేదే.
ఆ ఉమ్ ఎంత బాగున్నాయి ఆడ వచ్చేటప్పుడు జాంకాయ చెట్టున్నాది పెద్దది.
కోసుకెల్లారా.
ఉమ్ కోసుకున్న తీయగా ఉన్నాయి. చానా ఇతుంది
కడుపు నొప్పి పుడుతుంది.
ఎందుకు ఏం తీన్ ఎందుకలా
ఏమో సడన్గా కొంచెం తేడాగా ఉంది కడుపులో
మధ్యాహ్నం పడ్లేదేమో ఫుడ్
అప్పుడు కాదు ఇప్పటి నుంచే తేడా గా ఉంది.
బ నాకు మోకాలు నొప్పిగా ఉంది ఉం
ఆ
జూనియర్సు యాడికి పోయిర్రు.
అందరు రూమ్లు మారిలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ కి వెళ్ళిపోయారు
ఉమ్
బోసి పోయి ఉంది రూము కోట్ల మీద బెడ్లు లేవు అట్టే పడుకుంటాన్నా నైట్లు
ఇడే పడుకుంటున్నారా.
ఆ లే పడుకోవడం ఈడకే వచ్చి పడుకుంటున్నాం
ఏం అక్కడ నిద్ర రావట్లేద
అలవాటయిపోయిన రూమ్ కదా ఇంక సడన్గా పోవాలంటే కష్టం కదా. ఎక్కడే ఉంటున్నాము. లగేజ్ వరకు అక్కడ ఉంది నిద్రలే స్నానం స్నానం చేస వెళ్తున్నాము అక్కడ
ఆ
అందులో నుంచి కోతలు వచ్చేస్తున్నాయి.
ఉం
అన్ని తీసేసారు అందులోంచి కోతులు వచ్చేస్తున్నాయి.
లగేజ్ లగేజ్ ఆడుసి
ఆ లగేజ్ అంతా షిఫ్ట్ చేసాము. నివ
అ
ఉ
నాకు ఎప్పటికస్తాయి టాస్కులు.
నాకు ఫిఫ్టీన్ డేస్ అని చెప్పారు. కానీ నాకు ఒక ఫోర్ డేస్ కు వచ్చేసినై.
అమ్మాయి చెప్పింది నాకు చేపిచ్చిన అమ్మాయి ఫైవ్ డేస్ లో వస్తాయి నీకు టాస్క్లు అని చెప్పింది
ఆవు
నీకు ఇది ఎన్నో కాల్
సెవెంత్ దో ఎయిత్ దో
అబ్బోత్
అది కూడా టూ లిఫ్ట్ చెయలేదు అది కూడా లిఫ్ట్ చేయకపోయినా కూడా జీరో వాడుతాంది హ
అంటే కాల్ చేయనట్టే రక్క
ఆ
అరేవోరే
ఆహ చేయనట్టుగాదు అయిపోయినట్టు
అవునా
ఆ అయిపోయినట్టు చూపిస్తాది ఇప్పుడు నిక్ ఇప్పుడు నిక్ కాల్ చేసు ఆహా అయిపింగ్ అట్టటి ఎట్ట అంటే జీరో పడుతుంది అడ
అంటే ఆ కాల్ వేస్ట్ అయిపోయిందని
ఆ వేస్ట్ అయిపోయిందండి
మా మరి ముందే అడిగి కదా నువ్వు చెయ్యాలి
ను పో ఆ పిల్లకి చేస్తా చెప్పినా రెండు సార్లు అట్టే చేసు దాన్ను దాన్ను వాళ్ళ పె దనుస్ పక్కనే ఉందింది కానీ వి ఆ పిల్
అమ్మాయి కూడా ఉందా
అ ఉంది గట్లే చదువు కోను
ఇరవై మందికి ఉందా మన క్లాసు లో
ఆ
మన క్లాస్ లో ట్వంటీ మెంబర్స్ కు ఉందా ఆ యాప్
ఏమో మరి ఒక టాస్క్ ఫోర్ టైమ్స్ చెయ్యొచ్చు ఆ ట్వంటీ కాల్స్ ఏంటో ఒక్క ఫోర్ మెం ఫోర్ టైమ్స్ చేయాచ్చు అన్ రిపీట్
ఓహో ఒక్కొక్కరికి రిపీట్ కూడ చేయొచ్చా
ఆ
ఓక్క
వాళ్ళు మెన్షన్ చేశారు ఫోర్ టైమ్స్ చెయ్యొచ్చు అని
ఆహా అట్ల అయితే ఏం పర్లేదు
ఆ పాప ఖాళీ అయ్యందా
టైం అయిపోయింది
అదే ఆ పాప ఖాళీ అయ్యిందా
తెలీదు
మీ దగ్గర లేదా
ఆహా నేన్ మా రూం లో ఉండే ఒక్కదాన్నే
సరేల్
స బయ్